తోం ఏం జేస్తున్నారు
ఏం జేత్తారు
ఏం లే కాలి
ఉహు కాలి
తిన్నరా
ఆ తిన్నం తిన్నరా మీరు
ఆ తిన్న ఏం కరి
మాది పప్పు చార్
పప్పు చార్ మాది పప్పు
ఊహు
ఉ ఇంకా
ఇంకా మరి ఏం చేసార్రు అవునా
హ
ఇక్కడ బాయలా చెరువా బాయాలా చెరువా అ
అర్థం కాల
బాయలా చర్లా
బాయిలోనే గంట రెండు గంట ఇగ మా తమ్ముడు వినుకుంటే వాళ్ళకి ఈత నేర్పిిత్తానికి ఇక మా బాబాయ్ వాళ్ళ అందరం వచ్చిపొయినం
నువ్వేనా నేర్పిచింది
నేనొక్కనేం కాదు మ అన్న వాళ్ళ ఇంటికాడ అందరం కల్సిపోయినం స్లో
ఆ ఎంతమంది నేర్పిత్తరు
అంటే ముగ్గురుకు ఉండే ఒకనికి వచ్చింది ఇంక ఇద్దరు నేర్పిత్తాన
అవునా
మీరు పోతే రైతు
అహ పోత పొయచ్చి నంది మర్దకా
ఉహ్ ఏం చెప్తారు మరి
ఏముందింక ఇప్పుడే అన్నం తిన్నం
ఇకాే తిన్నావా మధ్యానం
ఆ గడక దాగినం మీరు
తినలే ఇంక మధ్యాహ్నం తినాలిగ
బానే ఎంతకాల బాగానే చేయించుకుంటున్నారు
పొద్దున్నే కొంచెం లేట్ అయిదండి ఇ లేసుడు కొంచెం లేట్ అయింది తినుడుకూడ కొంచెం లేట్ అయింది
నైట్ కి ఎన్ని గంటలకు పనుకున్నరు
అ
నైటు ఎన్ని గంట్ల కు పండుకున్నరు
నైట్ ఇగ చెప్పలేం టైమింగ్ అనేది ఎప్పుడు అయ్యేది దెలవదు ఇక ఫోన్ చూసుకుంటే ఏ టైం అయ్యేది తెలవదు అది ఇక నిదర ఎప్పుడు తొందర తొందరగ పనుకుంటాం లేట్ అయితే లేటే ఇగ
ఫోన్ లేమసి ఫీ ఫి కద క
అంటే ఇక మొన్నటి దాకా ఐపీఎల్ చూసుకుంటూ ఉండేది ఇక ఐపీఎల్ కూడ అయిపోయింది కాబట్టి ఇక ఫ్రీ ఫైర్ ఇక టైం పాస్కి క్యారం పూల్ ఆడుతుంటా
అ
ఎక్కువైతే ఫ్రీ ఫైర్ అడుత మాఇంట్లో ఇగ ఫ్రీ ఫైర్ ఏ టైమ్ దాకా ఆడేదిక ఇది టైమింగ్ ఉండది ఫ్రెండ్స్ అందరం కలిసి ఆడతాం ఇక ఎప్పుడు ఎవనికి బోర్కోడితే అప్పుడు పోతా ఉంటారు నిమ్మలంగా ఇగ
టషప మ
అదే మా ఫ్రెండ్స్ ముందే
హలో.
హాలో.
మీ ఫ్రెండ్స్ మంచి ఆడతారా మరి.
ఆ ఆడతారు ఆడతారు ఇగా అందరం అట్నే లైట్ లైట్గా. అంత ప్రో ప్లేయర్లం గాదు, అంత బాట్ ప్లేయర్లం గాదు ఇగా నార్మల్.
ఆహ్హా.
త్తమతే ఇగా. టైమ్ పాస్ కడతాం అంతే టైం. గదె టైం పాస్కెగానీ, ఇగా దానె అదే టైం. అదే అది ఇదని జెప్పి దాని గురించె ఆడ మొత్తం. అట్లా టైం పాస్ కడతామంతే. ఇగా నాలుగురం, ఐదుగురం ఆడతాం లీవుంటే రూమ్ ఆడుకుంటాం. మీ అమ్మేమిచ్చనమందైతే. ఇంట్ల. మీరు.
నేన్ గూడా ఇగ మెసేజ్ బెట్టుకొని పోతాం.
ఊహూ డే ఇప్పుడు అదే ఫ్రీ ఫైర్ గాకుండా ఇంకేం ఆడరా.
ఫ్రీఫైరు అప్పుడప్పుడు క్యారం ఆడతాం.
ఊహూ. ఇగ ఫోన్లా గాకుండా బయ్ బయట నార్మల్గా.
బయట క్రికెట్ మా చెరువుకేళి పోయి ఆడుతాం క్రికెట్
ఉహు మార్నింగ్ ఏ అంటే ఇప్పుడు మార్నింగ్ ఆడతరా ఈవినింగ్ ఆడతరా
ఎహె ఈవినింగే అందరొస్తరు చాలామంది ఆ
ఈవనింగ్ డైలీ ఆడతరా
ఆ
ఉహు ఇంకా
ఆ ఈ రోజు ఆడుతం సాయంత్రం
ఉహు ఎంత మంది ఉంటరు
ఏదైనా పని ఉంటే ఇక వాళ్ళు ఆడుకుంటరు నేను పోను
ఉహు ఎంతమంది ఉంటరు
ఉంటం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబెర్స్ ఉంటరు అందరు వస్తాంటరు చెరువు కాడికి ఇంకా ఎవ్వలొత్తే వాళ్ళని ఆడిపించుకుంటం
ఉఉ
మీరు
మేము ఇగ ఎప్పుడు ఎంతమంది ఉండేది తెల్వదు ఇక ఇగ వాళ్ళు వీళ్ళు వత్తాంటం ఆడుకుంట ఉంటం అందరం ఇగ మీరు ఎక్కువ ఏది ఆడతరు బ్యాటా బౌలింగా లేకపోతే
కొంచెమే
రెండు
రెండు మంచిగ ఉండాలె ఎప్పుడన్న క్రికెట్ ఆడిన కూడా ఆడిన కూడా రెండు మంచిగ ఆడాలే
నేను కూడా అంతే ఇగ సేమ్
ఉహు
ఇంకా
చెప్పాలె
ఎటైనా పోతార్రా ఈ రోజు
ఈ జపాన్ లో పోదమని మా ఫ్రెండ్ ఫ్రెండ్ ఫోన్ చేసా నీకిట్ల వాయి తపాన్
ఉంటయి గని పోము వాటి ఇంట్రెస్ట్ ఉండేది కాదు సారుగుత అంత అంటే ఏమన్న పనికి వోతరా మాడి ఇప్పుడు సీజమ్ మామిడకాయల సిజన్ మాడకాయలి కోయనీకి పోతరా
మ్ పోతం
మ్హ్ మామిడికాయల్ గోశి బాత్తాలేశి ఎందుకియాల
మ్హ్ మనకి చెట్ల్ ఎక్క రాదు ఓని కిందెత్తే బత్తాలల్ల మోత్తం
ఆహా కిందె బత్తాలల్ల మోత్తరా
అం
టెప్పె పోతం మాడికాయలు మోత్తం
మ్
ఇగ అటు వోతె టైం ఇంటి మనం ఎక్కచ్చు నె ఇంటికా న్న బోరు గొడుతది అడిపోయినా కొంచెం టైం పాస్ అయితే మళ్ళీ మనీ దెనికోత్తయి అని చెప్పి పోతా ఇగ ఫ్రండ్స్ తోటి కలిసిపోతే అట్లా టైం పాస్ అయితే పని చేసినట్టు ఉండది కొంచెం మంచిగా ఫ్రీగా ఉంటుందని చెప్పి పోతాం వద అప్పుడప్పుడు ఫుల్ పని అయితది అయి మోశెటప్పుడు సుక్కల్ అవుపడతయి మోసుడే ఇగ
అదే బెస్ట్ పని చెట్లు చెట్లమీద ఎక్కి తెంపడం ఫ్రెంన్స్ తో మాట్లాడినట్టు ఉంటది వాళ్ళ్తో ఎంజాయ్ జేశినట్టు ఉంటది అది ఒక టూర్ వొయినట్ట్ ఫీల్ అవు ఫీల్ ఉంటది
అంతే ని మరి పూసుకున జారి పడితే కథమ్ స్పాట్
మ్ చైలు కాలు ఇరుగుతయి అంటే నాకు కూడా ఎక్కొవచ్చు గనీ నాకు కొంచెం బయమయిద్ది చెట్ల్ అంటె
జాగ్రత్త మనకు భయం మ్ అంతే అంతే మన భయం మనకు అదే అ మన భయం మనకుంటది
మ్ వాటిమీద ఎర్ర చీమలో ఏదో ఉంటయట
మ్ ఉంటయి అవి గుడితే మసు మంటమండుతది అదే చూసుకొని తే ఇగ చూస్కొని ఎక్కాలిగ
నూన పూస్కొని ఎక్కితే కుట్టవట కదా చీమలు
ఆ
ఇప్పుడు ట్రై జేశిల్ల అట్లా
ట్రై చేయలే ఎప్పుడు
చీమల్ గుట్ట వట గ నూనె బూస్కున్
మ్ ట్రై యెయలె ఎప్పుడు మరి వేరేటోళ్ళు పోస్కుంటరు లే గని ఎప్పుడు పోసుకోలే ఇక
అంటే ఫుల్ డ్రెస్స్ కుంట్రేమొ మీరు
ఫులాన్స్ షెట్ట్ ఏస్ అంటె ఇగ పండియి దొర్క్తె దింటం
తెంపుకుంటె
మ్ తెంపుకుంటె అంటె ఇయ తింటా ఎన్నన్న తింటం మాడి చెట్ ఒకక్క తింటం రెండు తంటాం అంత ఎక్కువ తింటము
ఆ తినలేం మన ఆపద ఎక్కువడా తినలేం చెట్ ఇ వాళ్ళ హోనర్లత్తాండ్ర తిడదాండు
నక్కట్ ఉం దిన సార్కి త ను ఉ వాటి మీద అన్ని చూసేసరికి తినదు అ మన ఇంట్లో ఒకటి రెండు ఉంటాయి ఎ తినబది అయితే కానీ వాడ అన్ని చూస్తారు తినబది కాదు
ము
ఎందుకేది
అక్కడ పెద్ద పెద్ద మామిడికాయలు ఉంటాయి బంగడిపల్లి మామిడికాయలు ఇంక ఏదో మాలి కాయలు ఉంటాయి
హ
అక్కడి పోయ అ నిమిషాలికే తినవద్ది కాదు ఇక్కడ ఇంటికని అదే తినబద్దు కొన్న మాార్కలుతే తినబద్దు మ ఇప్పుడు టంపు నేచురల్గా తెంప మార్కలు అ
ఇంక వాటిని అన్ని విడియో సరికి ఆ మోఖం వెరిగినట్టు అనిపించ
ఇంక మంచ వాళ్ళ అయితే ఓనర్లు ఏమనరు అగుతంది టోటల్ వేరేటోళ్ళు అయితే మ తింటాంత ఏం పోవాలని తిడుతాంటారు
ము
ఉ
అంత మంచూరి చూసుకొని పోవాలి ఎ రి పడద అల పోదు
ఆ బాయ్